హలో
ఆ కూసున్నా బస్లో కూసున్న బస్లా అయితే మరి పెళ్ అయితే సంబంధాలు చూడండి అంకుల్ మరి పెళ్ళి చేసుకుంటా నేనన్న
ఉహూ
సరే చూత్తగానీ ఒక అబ్బాయి ఉన్నాడు చేసుకుంటావా
హహాహా ఏ ఊరు అంట
ఏ ఊరో ఏం అడగలేదే నేను
ఆ
అయితే చేసుకుంటావా అంటే ఇక సూద్దం లేండి ఆలోచించుతా రోజొస్తారు కదా మాట్లాడిత తీయండి అని అన్న ఇక
మళ్ళ ముగ్గురు పిల్లలు నన్ను చూడమని అ చూడండి అంకు
ఇక తర్వాత నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నాకు ఇరవై ఐదు ఉంటాయి అంట అయితే పిల్ పిల్లలు కాదమ్మ వాళ్ళండి గుర్తుపట్టాలండి కాళ్ళు మెట్టలు చూడాలి ఇటు తాడు ఉండాలి నువ్వు ఇటు ఫుల్లు వేసుకుండు కాళ్ళకి షూలు వేసుకుండు కనపడకపాయె అందుక అడుగుతున్నం అంట
అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాల అంకుల్ మరి నేను
అయితే పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు జాబ్ చేసుకు చ చదువుకుంటున్నారూ జాబ్ చేస్తున్నారు చదువుకుంటూ జాబ్ చేస్తాన్నారు రెండు చెత్త న్నారు
ఉమ్
గీట్ల అంటే గిట్లా అయ్యిందా అని చెప్తే సరే అమ్మ నీ కాళ్ళ మీద నువ్ నిలబడు బాధ్యత లేనప్పుడు నువ్వు చేసేది ఏం లేదు నువ్ చేసుకున్నాం ఉమ్
అంతేలే మళ్ళీ చేసేది చేస్ చేసేది ఏముంది టది మరి అందరికి అదృష్టం ఉండదా
అంతే మరి
ఏం కూర వండింది అమ్మ ఎంకురా వండింది
పొద్దున తోటకూర వేడివేరనళ్ళ కద వేసుకున్న తిన్న ముప్పై రూపాయల కూరే
వామ్మో ముప్పై రూపాయల కూర ఆహా అదే బా ఇ ఇంత ఇన్ని మీ దాదాకు ఇన్ని పుట్రలు వచ్చింది
హ ఒత్తది ఇల్ మధ్యాహ్న స్కూల్ లో తినరు కదా
ఓహో ఇద్దరే కదా అల్లతినేది మళ్ళ వచ్చందంట మళ రెండు టౌండ్ దంతస్తానే ఉంటారు
ఆ అంతే మరి మంచియినా హెచ్చిబీ చేపించుకున్నా ఇవాళ ఎయిటు
ఎయిట్ ఉందా
ఎయిటే ఉన్నది
ఇంకా కవర్ కావాలి ఇంకా టెన్ ట్వెల్వ్ దాక
ఐరన్ ఐరన్ పెట్టించుకుంటా మీనన్నా పెట్టించుకుంటా అది పెట్టించుకుంటా అట్లాదనే
అమ్మది కూడా ఒకసారి చెక్ చేస్తే బాగున్ను
అదే దజవ ఏమైంది ఇంకొకటి పాటికోత అయితే
చెరో ఒకటి పెట్టించు ఆ ఎనసెలు కూడా ఒక ద రెండు రెండు దచ్చిన అనుకో చెరో ఒకటి పెట్టించుకొ అం కాదు
అడుగుత అరేయ్ నాకు ఒక్కటి ఇయ్యండ్రా అని అసాలు నేను ఇట్లా బుడ్డు పుట్కునితంతాంటే రవ అశోక్ అన్న అంటుండు అసల్ నాకు నాకైతే పగల్గొట్టడం రాదు నువైతే పగల్గొతావర అని
హ్మ్ హ్మ్ హ్మ్
ఫస్ట్ ఒక ఒక రౌండ్ ఫస్ట్ ఒక రౌండ్ అయింది మరి ఐరన్ లో పోచ న్న నేనే బెడతాయిది
అవును
పెడతా చూసుకుంట వీళ్ళు పేరుకే పెడతారు కాగానీ అది ఐరన్ కొ కొంచెం అది అర్ధం కాదు కదా వీళ్ళ ఎన్నసిగా చూడరు కదా సడన్ గా దెబ్బ దెబ్బ లోపల పోతుంది ఎయిర్ ఫామ్ అవుతుంది క్లాట్ అవుతుంది బ్లడ్ ఇక నేనే పెట్టుకుంటాన నేనే కూర్చుంటానున్నాడు ఇక కేసు షీట్ రాసుకో కుంటా ఈటీది అవుతుంది అట అదేతుంది
హ్మ్ చినింగి చినింగి చాటైతందిగ
మామలు కాదు అసలు వామ్మో
తినటం మోనేసారు అసాలే
ఆ అశాకన్న చినదే కదే ఈ వీళయినా కదే
ఆ అదే సుఖం బాగా
ఇప్పు ప్లా ప్లాంట్ కడ పోతే ప్లాంట్ కడ ఇప్పుడు ఇంచ పెడతాన్న సాల్ట్ పెడతాన్నా మోటారన్ చేస్తాన్నా బంద చేస్తాన వస్తాను నేనే గంటసేపు కూర్చొని నేనే వేసుకని వస్తాను అది మళ్ళీ కిందికి వచ్చాక ఇయ్యాలి నిమ నిన్న ఇయ్యాల అనుకుంటా ఆ పోయి ఒక్కటి బైకర్ పుందే నాలుగు వేసి నాలుగు మిషన్ లో పెడతాడు మళ్ళా ఒక్కొక నేను బై కలిపి ఒక్కొక్కటి ఒక్కొక్క దాని పోసుకుంటే పోసుకుంట రావాలి
ఆ ఆ
తంగా ఇక డబ్బాలు కూడా పెట్టుకుంటారు ఏమి ఏ అనల్లే ఇదిదే అమ్మా జ ప్రైమింగ్ ఎత్తవాయి వా జయిపోవను చేసి మల్ల మెషిన్ పెడితే ఆయనకు పని తక్కువ అయితది ఫస్ట్ అక్కడ
అది అసలు కదా అది అందుకనే నిన్ను చేయమంటాడు నిను చేయమంటాడు లే
చూపిన నేర్పితానికి గాలి ముచ్చట ఇప్పుడు న నేర్చుకుంట ఇన్ని రోజులుగ ఇన్ని రోజులు ఎవ్వరు చెప్పలేని నువ్వుకున్నా ఇప్పుడు నీకు వర్క్ తొందరన అవుతుంది నేర్చుకుందు ఆ ఎవరినో బయటల్లునీ పిలవడం ఎందుకు అని అన్నాడు సరే ఎవైనా బయట అంత మంది ఇప్పుడు నా రోజుల అయితేనా కన్జప్షన్ అయిపోతుంది కన్సంప్షన్ మొత్తం అత్త న కోసం రాయాలి ఇప్పుడు లోపల ఎన్ని ప్రోడక్ట్లున్నాయి అన్ని ప్రోడక్ట్లు రాయాలా
అదే ఎప్పటికైనా నీకు అవసరమే కదా
అందుకేమ మ రాసేది హెచ్డి హెచ్చడి ముట్టుకొనిను కాని కన్స్యూమ్షన్ మాత్రం రాస్తా
అదే లే అన్న ఇప్పుడు ఒకటొకటి రికార్డ్ పర్ఫెక్ట్ అయిత అంటే తర్వాత హెచ్డీ కూడా రాయచు
హెచ్డీ ఏం లేదు ఎంత మంది ఎని చేషన్ లేదు జుగలు రలు ఏవిఎఫ్లు జైలపుుచ్చినవా ఐరన్ ఇచ్చినవా అంతే
ఆ మరి ఇంకేంది మరి అది ఇవన్నీ కంప్లీట్ గానీరాదు కంప్లీట్ అయినాక దాన్ని దాన్ని కూడా రా రాతే అయిపోతుది
అది వచ్చింది నెక్స్ట్ లాక్షీట్లు రాయడం వచ్చు
నేర్చుకోవాల అన్ని వన్ బై వన్ వన్ బై వన్ అదోటి ఇదోటి నేర్చుకుంట ఉంటే
ఆల్మోస్ట్ వీళ్ళ ఒకసారి మా దాంట్లో వచ్చిన ఆ సార్ రాసిన కేసి షీట్ నేను రాసిన కేసి షీట్ ఆ టెంపరేచర్ కూడా ఫారెన్ ఫారెన్ హీట్ అయ ఏమ ఫారెన్ ఎఫ్ పెట్టి ఉంటది అది కూడా సెంటి గ్రేడ్ ఎత్తారు నైన్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫారన్ హిట్ ఆ సెంటిగ్రేట్ ఆ అది
ఫారిన్ హీట్ సెంటిగ్రేట్ ఎత్తారు కదా
ఫారిన్ హీట్ కి సెంటిగ్రేట్ కి కూడా తేడా తెలుస్త లేదు నీ అమ్మ వామ్మో
థర్టీ సిక్స్ అయితే సెంటీ గ్రేడ్ అస్తారు
థర్టీ థర్టీ సెవెన్ సెంటిగ్రేడ్
తడే ఫారిన్ హీట్ ఆ
ఫారెన్ హీటు కల్వలో ల్ వాలింటి ఫోర్ హండ్రెడ్ ప్లస్ పోతుంది ఎందుకంటే అది నార్మల్ త్రీ సెవెంట టూ సవెంట తీ
అవును
ఆ బానుశ్రీ బాను ఈహా కదా బుక్కులు ఇవన్నీ రాయరా సరేనా అ ఆ సరే సార్ ఫ మొన్న మొన్నవమి రాయలేదు కే షీట్లు నాకు మస్త హెడ్డేక్ వస్తుంది దడబ్బ దబ్బ వచ్చి న ఎలా కూర్చొని రాస్తుంటే మొన్న రాయలేద రా అనరు రాయలేదు సార్ నాకు మస్తు హెడ్ వ నేనే దాబాబ ఇంటికిళ్ళిపోయిన
మనుషులు కాదంటానా ఏం రాధ ఇగ తలకాయి నొప్పు
ఏ ఏమండి ఏమండి ఏమండు పడుకుండా అంటే పడుకోపో అంటాడు ఏమనాడు అది ఒకే
అదే అంత మంద ను హెలిపి ఎత్తనవు కదా
అంత మందం కాదు చానా ఇప్పుడు కాదు అదే ప్లేస్ లో ఇప్పుడుశ న్న గయ్య కేసులు వీలున్న గయ కేసులా ప్రేషకాల ఒట్టిగా ము ముఫై వీలు ఇచి మేపినట్టు కాదా అన్నా చాలా సేపు్ అందుకే మాణక్ సార్తో బెాలెస్ చేయించుకుని ఇంకా మాట్లాడతా
ఆ మాట్లాడు
సార్ ఒ నాకు సర్టిఫికేట్ వచ్చినాకన్నా టెక్ జూనియర్ గా తీసుకోండి కాకపోతే ఒక ఫైవ్ థౌసండ్ అని పెంచండి వేరే వాళ్ళని పెట్టుకుంటే ఇరవై ఇ వెళ్ళి లేదు ఎవ్వరు రారు కదా నాకు కొంచెం ఇబ్బంది ఉండది నాకు చేయండి సార్ అని చెప్పి మాట్లాడుత జోనలతో కూడా మాట్లాడినడి శివసార్ జోడలతో కూడా మాట్లాడినా నేను న నన ఎద జప్ పై కడుగ చెప్పినా ఇక హెచ్కే కాబట్టి అే వాళ్ళు ఏం దేశం తీసుకోలేకపోతారు అని అంటను మరి ముందు సర్టిఫికేట్ ఎడుగుతాను మేల్వట్టిన రోజు మా ముందే మాట్లాడిడు
ఏమన్నా్వు నీ ప్రయత్నం అయితే నువ్వు చేయరాదు మరి తప్పే ఉన్నది అడగడంలో తప్పు లేదు కదా ఇట్లే ఆ ఇట్లే ఏత నా సాల ఆ
ఈ ఈ బ్యాలెన్స్ వేసుకున్నాక బ్యాలెన్స్ అయ్యదా అదు ఆ ఫోన్ ఆ నంబర్ కి అ
బయట నాకు బయట లిక్డు ఉంది పైసలు ఈ అకౌంట్ లో వేసుకుందాం అనుకుంటాన్నా నేను మ అమ్మ కూడా రీచార్జ్ అయిపోయిందని మొన్న ఫోన్ చేసింది రేపు రేపు రే రేపు అదే హాస్పిటల్కి వచ్చాక ఎవరి కాడు ఉన్నాయయి ఒక ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అడుగు అడిగితే నీకున్నా అమ్మకి ఇద్దరికి ఆ అయితే అడుగు ఏ ఫోన్పే కొడితే ఫోన్పే వేసుకుొని నీకు నమ్మక రీచార్జ్ చెద్దా
అయిపోతుది నాకు మూడు వందలు న రెండు వందలు అయిపోతుది
అదే అన్న
అసలు ఆ రోజు నుంచి నెల రోజులు అవుతుంది అనా చేతిల రూపాయి లేక
మరి ఇబ్బంది కాదా ఇబ్బంది కాదా మరి అమ్మం పనికిపోదా యిట్ ఇ ఒక పదివేలు తోటం
పదవేల తోటి కాదు వచ్చినంది ఈట ఇచ్చిందా పచ్చర వట్ీ టైపు రూపాయి అసలు రూపాయి కూడా లే కుండ ఈెచ్చస్ల్ మల్ రే బొత్తరిగ రేబోత్తర ఇంద ర బాతతి
ఆాా
పాప బాలపుూర్ ఏ నెల మొత్తం లచ్చణకానుంచిీ పొరచ్చిే కొడుక కార్తక మరిచ పోతాడు
అవునా పాప
కుంటా ఇద్దరు పాపా పాపా పాపా పాపా అనే వెళ్తన్నాన్న
హ కొంతమంది ఉంటారు కొంతమంది కోండలో మహపీ లుండరు కొంతమంది అదే కొంచమ కొంచమంత మరి వీసలు కొంతమందిో ఇట్లాంటారు ఇక మనం చేయలేం కదా అని
మర్చిపోయినా పట్టుచీర్లు తీసుకొచ్చి ఇచ్చిందామా ఆరెజ్ ఎల్లోో ఆరెంజ్ ఎల్లోో
ఉ, వాళ్ళవి వాళ్ళవి మంచిగా ఉంటాయ మనకు క్వాలిటీయే ఉంటాయి.
ఆ అమ్మ కట్టుకొనిచూసింది.
ఆ మంచిగ ఉండె అంటే ఒక వాళ్ళవి క్వాలిటీయే ఉంటాయి. ఒకవేళ అడుగుతే అడుగు ఆంటి మీ వేవన్న మీరు కట్టనీ చీరలు ఉంటే తీసుకొచ్చి మా పిల్లలకు బట్టలు పట్టు చీరలు లాంటివి ఉంటే తీసుకొచ్చివ్వమని అడుగు. తప్పేం లేదు. వాళ్ళువి మంచి ఉంటాయి బాను వాళ్ళు మామూలు క్వాలిటీ. అది, నార్మల్ క్వాలిటీ ఉంటాయి వాళ్ళ దగ్గర.
అవును.
అంత అడగడం తప్పు లేదు. ఒకవేళ ఒక కొంత ఏంటంటే మనం తీసుకుపోయితే తీసుకుంట్రో తీసుక. కోరన్న ఉద్దేశంగా కూడా
తీసుకొనిచ్చింది. పిల్లకి మంచి డ్రెస్ కుట్టి లేకపోతే నువన్న కుట్టిచ్చుకో కట్టుకో అని చెప్పి తీసుకో.
అదే మళ్ళ మళ్ళ వచ్చినప్పుడు అడుగు అంటే మా మీ దగ్గర ఇంకేమన్నా కట్టనివి ఉంటే పట్టకరాండిఆంటి. నా పిల్లల బట్టలు గుట్టిస్త నేను ఇట్లా అ ఏం అవసరం లేదు అని చెప్పట్లా.
మ్!
సరే ఉండు కట్ చేసి చేస్తా.
నక్!.